హలో నమస్తే అండి
స్తే అండీ
ఎలా ఉన్నారు
మేం బావున్నామండి మీరు బావున్నారా
నేన్ కూడా చాలా బావున్నానండీ ఈ రోజుల్లో మ హిళ మీద జరిగే గే హత్యాచారాల గురించి మీ అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటండి
ఆ భిప్రాయం అంటే ఉమ్ స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలండీ హలో
ఆ వునండి స్త్రీలు చాలా జాగ్రత్త ఊ నైట్టైము ఒంటరిగా వెళ్ళు
ఆ తల్లిదండ్రులు అమ్మాయికి అన్ ఆ ఏది రైటో ఎలాగ ఉండాలీ మనం ఎలాగా గుర్తించాలి అని అంటే దుర్మార్గాలని ఎలా? ఆ జరుగుతే గుర్తించాలి మనం మీరు మౌనింగా ఉండోద్దు మీ మీదేదైనా ఆ టూ పీపుల్ ఎలాగైనా దౌర్జన్యం చేస్తా ఉంటే మీరు వాయిస్ రేస్ చేయా లి అని మనం ఎ ఆమ్ పిల్లలకి తల్లిదండ్రులు ప్రతీసారి చెప్ కుంటూ ఉండాలండి
చెప్పాలి గుడ్డు టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి ఏమైతేయే ఏం జరుగుద్ది అనే ఆట్లాడిది కుడా అవగ్రహిస్తూ ఉండాలి
అప్పుడే వాళ్ళకి తెలిసిద్ది ఇది మంచీ ఇది చెడూ అని
అలాగే అమ్మాయికి అయితే ఏమైతే చెప్తున్నారో అబ్బాయిక్కూడా అదే చెప్ చెప్పాలి ఎలా చూడాలి ఎలా ట్రీట్ చేయాలి ఎలా గౌరవించాలి
ఊ కొంతమందిని చూస్తే వాళ్ పేరెంట్స్ వాళ్ళని ఇంత చక్కగా పెంచారా!? అనిపిస్తుంది. కొంతమంది అబ్బాయిలను చూస్తుంటే? వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళిచ్చే కేరింగ్ కానీ
దానిపైన మీ అభిప్రాయం ఏంటండి.
పెంచడం బట్టి వాళ్ళు ఆ అక్కడ క్రమశిక్షణ లో ఉంచడం వాళ్ళని చూ చూసుకోవడం పిల్లల మీద శ్రధ వహించడం వల్లే ఏ పిల్లలు మంచిగా ఉంటారు.
దానికి టెక్నాలజీ కూడా చాలా తోడ్పడుతుంది
అ
అవున ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది.
మలి యొక్క దేశంలో టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. టెక్నాలజీని డెవలప్ చేస్త స్తున్నారు కాగానీ కొంతమంది దాన్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు.
కొంతమంది మంచుకు వాడుకుంటుంటేం, కొంతమంది దాన్ని నే చెడుగా యూజ్ చేసుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో దాని ద్వారా చాలా డబు డబ్బు సంపాదించడానికి ఎదుటి వాళ్ళని కూడా మో మసం చేయడానికి సిద్ధపడుతున్నారు.
ను ఎలాగైనా మోసం చేసి డబ్బు సంపాదించుకోవాలని చూస్
జీ మనకి ఏ విధంగా డెవలప్ అయ్యిందో చెప్పగలరా టెక్నాలజీ ఎలా మారింది.
అ టెక్నాలజీ ఇప్పుడు మన ఏఐ ద్వారా చాలా ఇంప్రూమెంట్
అంతేకాదు పూర్వము కరెంట్ లైట్ తో దగ్గర ఉన్నవారు ఉప్పుడు కాస్త అందమైన లైట్ లో డిస్కో లైట్ల అంటారు కలర్స్ లైట్ల అంటారు. ఇది వరకు దీపం బుడ్డి తో గడిపిన జీవితం ఇప్పుడు ఇంకా ఆహ్లాద మారింది.
ఎలక్ట్రికల్ ఇంప్రూవ్మెంట్ అవడము రిక్ టెక్నికల్గా ఇవన్నీ చాలా ఇంప్రూమెంట్ చేసింది.
ఇది వరకు కాళ్ళు నడుకన వెళ్ళలేవారు ఇప్పుడు ఆఫీస్ నుంచి వేరే స్టోర్ కెళ్ళాలన్నా ఈజీగా వెళ్ళ వెళ్ళిపోతున్నారు.
ఎల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ రావడం
ఒక ప్లేస్ నుంచి ఇంకోొ ప్లేస్కి రావడం వల్ల అందులో కూడా మనుషులకి బద్దకం అనేది పెరిగిపోతుంది. స్వార్థం అనేది పెరిగిపోతుంది
ఎక్సట్లీ
అ మీరు ఇంకేమైనా చెప్పగలరా? దాని వల్ల వచ్చే చెడు ఎఫెక్ట్స్ ఎమన్న ఉన్నాయా
చెడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉన్నాయి
ఆ దానివల్ల మనిషి బద్ధకంగా ఉండి ఏ పని చేయలేకపోతున్నాడు తన ఆలోచన శక్తి కూడా మారుతుంది
ఆరోగ్యం కూడా చాలా పాడైపోద్ది
అది కూడా నిజమే
బద్దకానికి అదేంటి
బ్రాండ్ అంబాసిడర్ లాగా తయారవుతున్నారు
హాహాహా అవునండి ఆ
ఉమ్ ఇంకా టెక్నాలజీ మన యొక్క ప్రభుత్వం ఇంకా మెరుగుపరచడానికి కూడా సహాయపడుతున్నారు ఉమ్ ఇది వరకు గంటల గంటలు నిలబడి ఎండలో ఉండేవారు కూడా ఇప్పుడు ఆ టెక్నాలజీ వల్లే కొంచెం విముక్తి దొరుకుతుంది
మీరు చెప్పింది కరెక్ట్ అండి కొత్తగా కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ అవ్వడం
చాలా ట్రస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా టీవీని ఫోన్ యూజ్ చేసి రిలీఫ్ పొందుతున్నారు వారి యొక్క బాధల నుంచి
అవును టివికి టీవీ ద్వారా మన పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు బోరు కొట్టకుండా ఈ
ఉమ్ ఆహ్లాదంగా ఉమ్ వా ర్తల్ని వింటు ముసలి వారైతే పద్దాకా వార్తలు పెట్టమని అడుగుతూ ఉంటారు
వాళ్ళకి ఒక లోన్డి ఫీల్ లేకుండా ఆ టీవీ వాళ్ళకి చాలా ఉపయోగకరంగా మారుతుంది
ఉమ్ మీరు న్యూస్ మనకి అందించే న్యూస్ ద్వారా మనకి సమాచారం అనేది అది కరెక్ట్గా తెలుస్తుందని అనుకుంటున్నారా
ఆ కరెక్ట్ గానే తెలుసిద్ది అని అనుకుంటున్నాను ఎక్కడ ఏ చిన్నదైన న్యూస్ ద్వారా మనం ఇంట్లో ఉండే తెలుసు కోవచ్చు న్యూస్ పేపర్ ద్వారా మన ఫోన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు
ఇప్పుడు న్యూస్ పేపర్ ద్వారా ఉద్యోగాలు కానీ పెళ్లి వివాహాలు కానీ చెడు కానీ మం చి కానీ అన్ని ఎక్కడ జరిగినవి కూడా మనకు తెలుస్తున్నాయి కొంతమంది రాంగ్ న్యూస్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు దానిపైన మీ అభిప్రాయం
అలా చేయడం చాలా తప్పు తప్పు వన్ అని చెప్తాను ఎందుకంటే ఆ అది ఎప్పటికైనా అది ఆ ప్రవ అదే అది రాంగ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అయితే అది ఎవరికి మంచిది కాదు కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయే శాంగ్ ఛాన్సెస్ ఉంది వాళ్ళ చేయడం చాలా తప్పు
ఉమ్ మీరు ఎప్పుడైనా మీకు ఏమైనా సంఘటనలో కానీ మీరు బాగా బాధ బాధపడిన న్యూస్ ఏమన్నా ఉందా
అంత
కల్తీ పాలు మొన్న రాజమండ్రిలో కల్తీ పాలు ఆ న్యూస్ పిల్ చిన్న పిల్లలు సైతం చాలా మంది చనిపోయారు
అవును కల్తీ పాల వల్ల చిన్నపిల్ల
పాలల్లో యూరియా అనేది ఎక్కువ కలపడం వల్ల నిల్వ కోసము చిన్న పిల్లలే కాదు ముసలి వారు పాలు తాగిన వారందరూ చనిపోయారు అది చాలా బాధాకరమైన విషయం ఒక్కసారి అగ్ని మాప్ పకం కూడా ఒకసారి గ్యాస్ సిలిండర్ పేలి చాలా రా చాలా ఊరంతా ఆ చాలా బాగా ఇబ్బంది పడ్డారు అలాంటి న్యూస్ తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది కానీ దేవుడు దయ వల్ల మనం అక్కడ లేనందుకు సంతోషించవలసి వస్తుంది అదే సిచ్యువేషన్ మనకి ఏమన్నా వస్తదేమో అని భయం కూడా వేస్తుంది
ఎగ్జాక్ట్లీ మేడం నేను అలా భయపడతా ఉంటాను ఏంటి న్యూ స్లు ఇంత స్ప్రెడ్ అవుతున్నాయి థ్యాంక్ గాడ్ మనం అక్కడ లేమే అని నాకు బాగా బాధాకరమైన న్యూస్ ఏంటంటే బస్ ఒక బస్ సో యాక్సిడెంట్స్ ఆ మధ్యన బాగా జరిగేవి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో
అవును రెండు బస్సులు ఢీకొనడం వల్ల అది ఏంటంటే నైట్ ట్రావెలింగ్స్ కూడా ఆ తప్పు ఉంటుంది నైట్ టైమ్ డ్యూటీ చేసే వాళ్ళు పగలు కూడా డ్యూటీ లేయడం వల్ల కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయి అలాగా వేరే వెహికల్ క గుద్దడం గానీ
ఆ
లేకపోతే రోడ్డు రవాణా కూడా కొంచెం తప్పు ఉంటుంది రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల మ్ ఇదివరకు ట్రైన్ యాక్సిడెంట్లు కూడా బాగా జరిగేవి
వాళ్ళకి ఎక్కువ ఎక్కువ డ్యూటీలు వేయడం అంత మంచిది కాదు
మ్ దాని వల్ల వాళ్ళు చేసే పని మీద శ్రద్ధ పెట్ పెట్టలేక అలా అవుతుంది ట్రైన్ ప్రమాదం గురించి మీరు విన్నారా
లేదు మేడం వినలేదు
రెండు బోగిలు కలిసి నైట్ పడుకున్న టైం లో గుద్దుకుని చాలామంది చనిపోయారు అందుకే నాకు ఎప్పుడైనా ట్రైన్ భయం ప్రయాణం చేయాలంటే ఆ సిచ్యువేషనే గుర్తొచ్చి నేను చాలా తగ్గిస్తాను ఎక్కువగా బండి
బండి అయినా చాలా ప్రమాదకరమే ఏదైనా మనం ఆ జాగ్రత్త గత్తగా ఉండాలి
ఏదైనా మన జాతకం ప్రకారమే జరగాలి జరుగుద్దని నేను నమ్ముతాను మీరు అష్ట దీన్ని నమ్ముతారా
మ్ నమ్మను కానీ కొన్ని కొన్ని నమ్మాలనిపిస్తవి వాళ్ళు చెప్పే మాటలు అవును కదా నిజమే కదా నా లైఫ్ అలాగే జరుగుతుంది కదా అనిపిస్తది ఇప్పుడు నమ్మాలని అనిపిస్తది కానీ నమ్మను
నాకేమన్నా అనిపిస్తదంటే ఎవరైనా వాళ్ళ యొక్క బాధని నాతో షేర్ చేసుకుంటే నా లైఫ్ బెటర్ కదా నేను ఇంతలా బాధపడతాను వారు నాకంటే బాధపడుతున్నారు కదా అని ఫీల్ అవుతాను
మనం ఒకల్తో కంపేర్ చేసుకుని అలాగే ఫీల్ అవ్వ లి మనం ఇంకా లో అవ్వకూడదు మనల్ని మనమే మో వెయిట్ చేసుకుంటా ఉండాలి
ఈ రోజుల్లో ఆరోగ్య వ్యవస్థ కూడా బాగా పనిచేయడం లేదు పట్టించుకోవడం లేదు హాస్పిటల్స్ లో కానీ బయట బయట ఆర్ఎంపి డాక్టర్స్ వాళ్ళకు కూడా ఎంతో కొంత రిస్క్ అనేది జరుగుతూ ఉంటుంది మనుషులకి
ఆరోగ్యాన్ని మనమే మన దగ్ మనకి మంచిగా ఉండా ఆహారాన్ని తీసుకుని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవడం మంచిది
మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది మీ అభిప్రాయాలని మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు మేడం